హలో
హలో
హలో
ఏం చేస్తున్నారండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
కాలేజ్ కి వెళ్ళొచ్చి తినీ పండుకున్న
కాలేజ్కి పోయి వచ్చి పండుకున్నారా
మీరేం చేస్తున్నారు డైలీ ఏం చేస్తారు
ఏం లేదు ను మా హాబీసా తినడం పడుకోవడం
అంతేనా
ఏయ్ డా డ్యాన్స్ చేయడం ఫోన్ చూడడం రీల్స్ చూడడం మీ హాబీస్ ఏంటండి
ఏం తినడం పడుకోవడం ఫోన్ చూడడం మూవీస్ చూడడం ఇంతే
ఇందులో మీ పేరేంటి ఎలా వస్తది
అది అంతే అ అంతే అండి అట్లనే సేవ్ చేసింది
అవునా ఉ
ఇంకమని మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం మరీ ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం
ఏ అంశం గురించి మీరే చెప్పండి ఏ విధంగా మాట్లాడుకుందాం
తో మని పండుల గురించి మాట్లాడుకుందామా ప్రయాణాలు
పండగల గురించి
ఆహారం గురించి మాట్లాడు
ఆహారం గురించి మాట్లాడుకుందాం పండుగలు కాదు
ఓకే అండి ఆహారం
మీకు ఏ ఆహారం అంటే ఇష్టం
స్వీట్ ఎక్కువ ఇష్టం అండి నాకు స్వీట్ ఫేవరెట్
తీపిలో మీకు ఏ ఆహారం అంటే ఇష్టం
అన్ని స్వీట్లు ఉంటాయి కదండి కాజుకట్లి కలాకండ్
ఆహా నాకు నాకు కళాకాండ్ అంటే ఇష్టం
అవును నీకు కూడా కలాకండ్ నాకు కూడా అంటే అది బాగుంటది
నాకు కొనిస్తారా అండి కలకాండ్ మీరు
తప్పకుండా అండి కలిసినప్పుడు తిందాం
ఉ నువ్వు పుట్టిన రోజు ఎప్పుడు అండి
నా పుట్టిన రోజా అండి ఫిబ్రవరి
ఏ ఏంది ఏంది
ఫిబ్రవరి ఇరవై ఐదు అండి
ఫిబ్రవరి ఇరవై ఐదు
మీది ఎప్పుడండి
మీ
జరుపుకుంటారా బర్త్ డేలు బాగా జరుపుకుంటారా ఏలా చేసుకు
ఉ మొత్తాము అండి ఘోరంగా జరుపుకుంటాము అప్పులా పాలే
ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏదో కొంచెం తినిపియాలే
ఏ ఏదో ఒకటి ఇయ్యాలండి ఇయకపోతే వాళ్ళు ఊరుకోరండి
ఆ
మీ బర్త్ డే ఎప్పుడు అండి మరి
నా బర్త్ డే జులై పదహారు తారీఖు అండి
అవునా దగ్గరలోనే
అ
దగ్గర్లోనే ఉంది అయితే మరి మీ బర్త్ డే. ఇంకొక పదిహేను రోజుల్లో.
ఒక పదిహేను రోజుల్లో ఉంది.
షాపింగ్ అయ్యిందా మరి? ఏం కొనుకుందాం అనుకుంటన్నారు? ఆరోజు ఎట్లా ఎంజాయ్ చేస్తే
ఏ ఆ
ప్లానింగ్స్ ఏం వేసుకుంటన్నారండి మరి బర్త్డే కోసం
ఏం లేదు షార్ట్ టీ షర్ట్ వేసుకొని పండుకోవడమే రూమ్ లో
యాక్చువల్లీ నేను షార్ట్ టీ షర్ట్ వేసుకుని
ఈ ఎట్లా అండి
వొద్దు పొద్దున్నే లేసి తలస్నానం చేసి
తలస్నానం చేసి గుడికి ఎళ్ళి పూజారికి వంద రూపాయలు ఇచ్చి అర్చన చేపిచ్చుకొని దేవున్ని మొక్కుకొని
ఆ అదే అండి
నైట్ భజన చేస్తామండి
ఎందుకండి ఆ రోజు ఏమన్న ఉంద పన్
ఆ బర్త్డే భజన నైట్ వేరే ప్లేస్ లో చేస్తాం అది
ఓ
ఆ మీరు అందరు తీర్థం పుచ్చుకోవడానికి రావాల ఆ రోజు
తప్పకుండా మీరు పిలిస్తే మేము రామ అండి
వస్తారు కదా తీర్థం కదా అందుకే వస్తారు నాకు తెలుసులే.
అలా ఏం లేదండి.
రావాలి రావాలి మీరు అందరు రావాలి కదా అని రాకపోతే ఎట్ల మల్ల
కానీ ఎంత మందిర మంచిగా జరుగు జరుపుకుందామండి మీ పుట్టినరోజు
బ్రహ్మాండంగా జరుపుకుందాం.
ఇంకా అండి మరి వాత్ తావరణం ఎలా ఉంది? ఇవాళ ఏం చేసారు మార్నింగ్ నుండి సాయంత్రం వర
ఏముంది కళాశాలకు వెళ్ళాను
ఆ ఏం చదువుతున్నారండి మరి మీరు స్టడీ
ఆ నేను ఫార్మసి ఫస్ట్ ఇయర్
ఏముంటదండి ఫార్మసీలో టాబ్లెట్స్ గురించ
ఏ మందుల గురించి ఉంటాయండి మొత్తం.
ఎట్ల అనిపిస్తుంది మరి ఫార్మసీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయ అండి మరి
ఆ ఫస్ట్ సెమ్ అయిపోయిందండి ఇంకొక సేమ్ ఉన్నది దానికోసం ప్రిపేర్ అయితున్నాం అన్నమాట. ఎట్ల అనిపిస్తాదంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇంకా తీసుకున్నాం కదా కష్టపడాలి
కష్టపడి చదివితేనే మంచిగా పాస్ కావచ్చు. మంచి మార్కులు వస్తాయి. మంచి జాబ్ వస్తది మంచిగ సెటిల్ అవ్
అవునవును
మరి దీని తర్వాత ఏం చేస్తారు అంటే ఎట్లా సెటిల్ కావాలి అనుకుంటున్నారు
ఈ ఆ నాకు నాకు న ఇష్టం లేదండి ఈ ఫీల్డ్ కని మా నాన్నకి ఇష్టం అందుకు వచ్చినా ఇందులోకి
మరి మీ మీకేమి ఇష్టం అండి ఏం చేయాలని
నాకు నాకు బిజినెస్ అంటే ఇష్టం
దీంతో కూడా చేయొచ్చు కదండి బిజినెస్
దీంట్లో కూడా చేయొచ్చు కానీ ముంద్ ముందు ముందు చూడాలి ఇంగ నాలుగు సంవత్సరాలు అయిపోయిన వాళ్ళ మీరేం చేస్తారండి
నాది కూడా బీ ఫార్మసీ మే
ఆ ఓ మరి మీ ఫార్మసీ లైఫ్ ఎలా ఉంది
బానే ఉందండి ఇక కాలేజ్ పోవడం రావడం
అయ్ ఎక్కడా అండి మీ కాలేజ్ ఎక్కడా
ఇక్కడే అండి
మంచి కాలేజ్ యేన మీది స్ట్రిక్ట్ ఉంటదా
బానే ఉంటదండి ఇగ అన్ని కాలేజెస్ ఎట్లనో అలాగే
అవునా అండి మా కాలేజ్ ఎట్లాగా
తిలున్నారు మంచి జూనియర్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నాయి ఇక వాళ్ళతో
చాలా మంచి అక్క వాళ్ళు ఉన్నారు కానీ మా కాలేజ్ మంచిది కాదండి
అందరికి ఉన్నట్టు ఆట పాటలు మా కాలేజీలో ఉండవు
ఆ కొన్ని కాలేజీ లో ఉండవుడి మా దంలో కూడా అంతే ఎక్కువ ఏం చెయరు ఎప్పుడో వన్ ఇయర్ క ఒకసారి ఒక ఈవెంట్ అయితది కావచ్చు
మేము మేము పోయి నాలుగు నెలలు అయిపోయి ఆరు నెలలు అయిపోయింది కాని మా కాలేజీ లో ఒక్క ఫెస్ట్ కూడా లేదు
చిన్నగుంది కావచ్చు మే బీ కాలేజ్ అందుకనే ఏమి చేయర్ చిన్నగా ఉంటదేమో మీ కాలేజ్ అందుకే ఏమి
ఏ ఏదో చిన్నదో పెద్దదో చేయనైతే చేయాలి కదా
ఆ అదే అండి పిల్లలు చదువుతో పాటు ఆటలు పాటలు సందనే బాగా అనిపిస్తుంది కాలేజీకి పోవాలన్న ఆసక్తి వస్తది
మీ గొంత ఏందండి బొంగు బొంగు వస్తుంది విక్స్ వేసుకోండి సరిగ్గా అయిపోతది
పడుకొని మాట్లాడుతున్నాను కదండి అందుకే కోల్డ్ ఉండే అడి ఇంటికా నుండి వచ్చిన నెక్స్ట్ డేనే కోల్డ్ అయింది ఇక్కడ అదే
అట్లా అయిపోయిందండి వర్షాకాలం కదా ఈ మధ్య కోల్డ్ అవుతుంది అట్లానే
ఇంకా తొందరగా వస్తే ఏవైనా అనారోగ్యాలు
ఉమ్ అనారోగ్యలా పాాలైపోతం ఆస్పత్రుల పాలైతం మాత్రలు మింగలేక పోతం అసలు
అ జాగ్రత్తగా ఉండండి మీరు కూడా వానకాలం వస్తుంది వేడి నీళ్ళు తాగండి టైంకి తినండి ఎక్కువడవకండి
ఆ తడవాల ఇక తప్పదండి మా కాలేజ్ ఎక్కడెక్కడనో ఉంటది పోయి రాడానికితడస్ ఉ అదే చత్రి పట్టుకోనికి రారు మీరు కొనుక్కున్నారా అండి గొడుగు మరి
ఉందండి మర్చిపోయినన్నా
వా వాతావరణం ఎట్లుండి అని వర్షం వచ్చేలాగా ఉందా లేకపోతే
చల్లగా మబ్బు మబ్బ అవుతుందండి వానం పడుతుందో మరి లేద కన్ఫామ్ చెప్పలేం కాని వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది
ఇక్కడ కూడా మబ్బు మబ్బు గున్నదండీ అంతా మీ మిత్రులు ఏం చేస్తున్నారు మరి
పడుకొని ఉన్నారండి కొ
పడుకున్నారా
పార్ట్ టైం వర్క్ కోసం వెళ్ళారు నేను నేను మీతో కాలక్షేపం చేస్తున్నా
కాలక్షేపం చేస్తున్నా
మీరేం చేస్తున్నారు మీరు స్నేహితులు ఏం చేస్తున్నారు
మా స్నేహితులు కూడా నిద్రపోతున్నారు నేను కూడా వాళ్ళందరూ అలసిపోయి వచ్చారు అందరు నిద్రపోతున్నారు ఇంకేంటండి మరి ఇంకా ఏం విశేషాలు
డి రెగ్యులర్ గా వెళ్తారాండి కాలేజ్ క్లాసెస్ కాలేజ్బాగుంటందా కాలేజ్ వాతావరణం
కాలేజీ వాతావరణం బానే ఉంటది కానీ కాలేజే బాగుండదు
అయ్యో
ఆ ఏమి ఇస్తాను ఇక తప్పదు కదా దేవుడు అక్కడ రాసి పెట్టించుండు మనం
అదే అనుకుంటానుండి ఇ నేను కూడా కాలేద అంటే
ఉ
ఇంకా అండి మరి క్లాసెస్ అయితాయా డైలీ మన ఫార్మసీలో ల్యాబులు కూడా ఉంటాయా ల్యాబులు చేస్తారా
డీ ఏదో అట్లా అవుతున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇక
టెన్త్ ఎంత మంది ఉంటారు కాలేజ్లో మరి స్నేహితులు ఉన్నారా మరి
ఆ ఉన్నారు స్నేహితులు
మంచిగానే ఉంటారు అండి అందరు కలిసి పెద్ద గ్యాంగ్ ఏ ఉన్న
ఈ కొందరు దొంగలు ఉన్నారు కొందరు మంచోళ్ళు ఉన్నారండి అందరు మంచోళ్ళు అని చెప్పలేం కదా
ఆ మీరు మంచి వాళ్ళుతో ఉంటారా మరి దొంగలుతో ఉంటారా అండి
నాతో ఉన్న వాళ్ళందరూ మంచోల్లే అండి
అదే మంచి వాళ్ళతో ఉంటేనే మంచిగుంటాం మనం కూడా మన మాట విధానం అన్ని
నాకున్నా అక్కయల్లే దొంగలండి అక్కాల తోటి నేన్ కూడా దోంగ దొంగ
అయ్యో హందు అక్కలా అక్కలా కాకుండాండి మరి మంచిగుండండి
అంతా దొంగ బ్యాచ్ ఏ మాది ఇంగ చదువుకుండు చదువుకోవాలే ఇగ ఉండేటివు ఉండాలే
ఆ అదే అండి కాలేజ్ అంటేనే చదువుకోవడం ఎంజాయ్ చేయడం ఫ్రెండ్స్ అక్కలు చెల్లెలు అందరు కలవడం బయటికి పోవుండప్ ప్పుడప్పుడు మంచిగా ఎంజాయ్ చేయండి అక్కలతో ఫ్రెండ్స్తోతోని
ఏ వెళ్ళాలి వెళ్ళాలి మళ్ళీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ అందరు ఎటు ఎటో అయిపోతారు
ఆ అవును అదే అండి ఉన్న కొన్రోలైనా అందరితో మంచిగా కలిసుండండి మంచిగ పేరు తెచ్చుకోండి అబ్బా ఇమె మంచిది అన్నట్టు అట్ల
అవునవును మీరు చెప్పింది నిజమే అండి
మ్ కలిసుంటేనే మంచిది కదండి అందరితో మనం